హలో హలో ఆ
దోమలు కరవకుండా అదేందో నెట్టి తెచ్చుకుంటారు అట్లా తెచ్చుకుంటే ఎంత బాటుందో కదా ఈ ముందర రూమొళ్ళు ఎంత బాగా వేసుకొని పనుకుంటారు అది వేసుకొని
చరిగ హాస్పిటల్ లో పైన హాస్పిటల్ ఉంది స్కూలు పైనోళ్ళ
హ్మ్
తెచ్చుకోవాల మేము అనుకున్య
లగేజ్ బ్యాగులు కొందాం అనుకున్నాం కదా ఒకవేళ డబ్బులు వస్తే కొనుకుందామా షాపింగ్ చేద్దామా
ఆ షాపింగ్ చేద్దం ఇంగోసారి వచ్చినప్పుడు చేసేద్దాం ఒకేసారి అన్ని దండ్లలల్లో అదే మామూలుగా అన్ని చేస్ షాపింగ్ మాలల్లో వేసేద్దాం అట్లా
ఆ ఇ చెట్లా మావిడి కాయలు కాసినాయి కదా పిక్కోవచ్చా అవి
ఏమో మరి వాళ్ళు ఏమంటారో
అవింగ పిందులు ఈ మావిడి చెట్ ట్లే ఈసారి తక్కువ కాయలు కాసయ్ ఎందుకో
చె
ఒక చెట్టు అంత కొట్టేపించాడు
ఎందుక
జి
ఎక్కడ ఉన్నావు నువ్వు రూమ్ లో ఉన్నావా
ఛార్జింగ్ పెట్టి మాట్లాడు
నాకే ముక్క అంతా ఏందో నొప్పి నొప్పి అసలు కాదు నీకి వ వంకా త్తినచ్చా నువ్ ఇప్పటి నుంచి
ఏమో తినొద్దు అనుకుంటా నాకు తెలిసి మా అమ్మ ఒక నెల రెండు నెలలు తినొద్దులే అని
నెల అయింది కదా
నెల అయింది చెప్పేది ఇను గుళ్ళలు ఉన్నాయి కొన్ని కొన్ని చిన్న చిన్నటివి నువ్వు నా బాడీ చూడలేదు కదా నా బాడీ కొన్ని కొన్ని గుల్లలు ఉన్నాయి పోవు మళ్ళీ ముందుకని అంతే
నాకు వంకాయ తినాలి అంది
సరే నువ్వు తినేయి దాంతో ఏముంది
సార్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా
ఆ
పెయింటింగ్ మనం ఇంటికి వేసే పెయింటింగ్ బట్టి ఇంటికి కల వస్తుం వుండి కదా మా ఇంటికి ఎట్లాంటి కలర్ వేయలో ఏమో చె కొంతమంది ఏందో చెబ్బి కలర్స్ వేస్తారు దాడ ఒక ఇల్లు కు వేసారు ద ఎంతో అది బాగుంది కదా
కలర్లు ఎపిలేద ఇంగ
ఇంకా కలర్ అంటే మామూలుగా పాయింట్లు లేసి సారు ఇంకెప్పుడు పోకుం మామ్ ఎ ఆహ్ అదే ఆహ్ వైట్ ట్టేసారు తర్వాత ఇంకా ఎప్పుడు ఉండిపోయే ఒక కలర్ వేస్తారే అది వేయాలా ఏస్తారేమ్
వేసేటప్పుడు చెప్పు మీ ఇండ్లు ఒకసారి ఫోటో పెట్టమని చెప్పు చెప్పు క్లియర్గా
ఎందుకు
చూన్నీకీ స్వామి ఎందుకంటావు కలర్లు పెట్టీ చెప్తావు కదా అడిగి ఎవనన్నాడు కనుకుంటా
మేమేమ మేమేం అనుకున్నామ అంటే బ్రౌను వైట్ అనుకున్నాం దాడ వేపియిచ్చారు అట్లా
మీరు మీరంతా మీరు అనుకోవడం కాదు కదా కొంచెం కలర్ఫుల్ అంటే కొంచెం చూడ్డానికి లుకింగ్ బాగుంటె
ఆహా
డిసెంట్ అనే కలర్ ఇపో చార్ కలర్ చార్ కోల్ చార్ కోల్ అనే కలర్ ఉంటుంది అది బాగుంటుంది కొంచెం లైట్ చార్కల్ కాదు చార్కోల్ కలర్ నీకు తెలీదు అది చిన్నప్పు అది మామూలుగా గ్రే కలర్ ఏ కొంచెం థిక్ గా ఉంటుది నీకు గ్రే అంటే తెలీదేమో గ్రే అంటే సిమెంట్ ఉంటాది చూస్నావా ఆ చిన్నగా మాట్లాడు ఎందుకు గ మాట్లాడ
నువ్వే స్పీకర్ ఆన్ చేసినావా అంటా
లేద ఇంగ్లిష్ స్పీకర్ ఆప్ష
నువ్వేమంత స్టైల్ గా మాట్లాడాల్సిన అవస సమయం లేదు కా బొచ్చు కుక్క పిల్ల పట్టుకున్నాం ఎంత ఉంటుంది మేము కొనుక్కుంటం
తీసుకుదమా
నా తమ్ముడికి నాకు ఇష్టం మా అమ్మకే అమ్మ ఇంట్లో ఉన్ని దాన్ని గబ్బు లేపుతుంది బయటకి ఎతుంది
పైకే ఉంటాది అటు ఇటు
మళ్ళీ దానికి సంవత్సరానికి ఒకసారి ఇంజెక్షన్లూ లేపియాలంట
మీ ఊర్ల సైడ్ ఎక్కడ సైడు యానిమల్ హాస్పిటల్ లేదా
ఎనుములా ఆ ఆవుల హాస్పిటలా ఉంటాయిలే ఎందుకు ఉండవ్ మళ్ళీ రేపే పోతావ్ సచ్చిపోతాయి అంటా
సచ్చింది
అవును చెప్పినారు నాకు చనా మంది
చనా మందికి తెలియదు నీకు
మా గణేష్ వాళ్ళుండే వాళ్ళు వాళ్ళ కుక్క అట్లే సచ్చి సచ్చిపోయిండెది పాపం చిన్నపిల్ల సచ్చిపోయిండెది మళ్ళీ ఇంకొ కుక్క పిల్ల తెచ్చిరా ఆ కుక్క పిల్లకి దుప్పి మాంసం పెట్టారంట అది కరగాక అట్లే చనిపోయిందంట వాళ్ళు దో ఇట్లా ఉగాది పండుగ అట్లా వస్తే కన వాళ్ల ఊరికి వాళ్లు ఆ వాళ్ల ఊరికి హాఆ వాళ్ల ఊరికి ఇ కొండల్ దగ్గరుంటాయి వాళ్ళు కొండలోకి పోతారు ఊర్లో అంతా మగవాళ్ళంతా కొండలోకి పోయి ఆ వేటాడి దాన్ని పట్టుకొచ్చి ఊరంతా ఊరేగించి ఆ పాడ్యామి రోజు అట్లా చేస్తా హ్మ్ ఈ ఇంటికి ఎవరో పెయింట్ ఏయిచ్చారు అదేం బాలే. మా మా ఓనర్ వాల్ది కూడా బావుంది మీదేం బాలే అస్సలు ఆయనే మనసాయనే ఏ నిన్ను చూడగానే మన హ్మ్
ఇంకా
ఫిష్ కర్రీ తినొచ్చా
నువ్వు జేసినప్పుడు నేను పడతా అప్పుడేం గాదు
కాదు నీ వోనాలు వాళ్ళ చెట్లం ఎన్ని అలా నాకు కాస్తామి నే దాని కనగామ
చేస్తా అంటే తెస్తా రేపు రేపు కాదు సండే చెయ్ చేస్తవ్ న
ఆహా నేను చెయ్యను యాడ నే ముట్టుకొను దాన్నీ యాడ నువ్వు చేసుకోని నువ్వు తిను ఆ చూద్దాం లే
చూద్దామా చూద్దామా
సూద్దాంలే
యస్ చూద్దాం
చూద్దాం
చూడుము
నువ్వే చూడు అంతా
వెదర్ ఇట్స్
ను మీకు రాదా చేసుకునేది
చ్చు కానీ
నేను రీల్స్ లా చూసా ఎట్లా చేస్తారో చెప్పేదా
చెప్పేది ఎందుకులే చెయ్యి ఒకేసారి
ఆ నేను చెయన్యాడా నాకు దాని వాసనే నచ్చదు సామి
ఊ తినకు నేను తింతా
నేను తింటా అని చెప్పలే నాకు దాని వాస్ సనా కూడా నచ్చదు ఇంక అట్ల తినేది చేయలేను కూడా చేయలేను
చేయొచ్చు మూతికి మాస్క్ ఎస్ కొని చేతులకి గ్లౌస్ ఏసుకొని చేయొచ్చు ను స్ట్రగుల్ పడు కష్టం పడు ఏందింతా కదాబట్
కో
కొంచెం నైస్ గా మాట్లాడు మీరు బీ టెక్ చేస్తున్నారు
అయినా చేపలు ఏం బాగుండవు
అళ్ళ ఎందుకు చెప్తారు అయినా చెప్పుడు బాగోవు అని చెప్తే అయిపోతుంది కదా నైస్ నైస్గా మాట్లాడడాం రాదా న
హలో
రాదు
బెస్ట్ హ్యూమన్ సూపర్ ఉమెన్. పై ఆ పై ఏంటమ
మే అ ఆ అంకుల్ గ్రాండ్ ఫాదర్ నువ్వు తాతయ్య
మీ తాత పోయినాడని నన్ను గ్రాండ్ ఫాదర్ అంటే ఎలా బాగోదు. చున్నీకిఉంటానట్లేమన్న ఉండంగా.
ఉంటా..
తమ్ముడు ఉంటాడు అట్లా నేను కాదు.
బా నా తమ్ముడు అసలు అట్లా ఉండడు.
ఓకే.. మీకు ఒక క్లారిటీ రావాలంటే మీ ఫ్రెండ్స్ నన్ను మీ తమ్ముని ఫోటో చూపియ్
వాడూ నీ అంత ఏజీ రాని వాడు నీకంటే నిన్నే నిన్నే నిన్నే చీ నువ్వన్నా ఇంత నువ్వు ఇంకా ఇంతే ఉన్నావు. వాడు వాడు వాడిని చూస్తే నువ్వు షాక్ అయితావు. అప్పుడు
నాని నీ... నే.... నా.... నీనే...... నిన్నినిన్ నినె అంటందా
నినే నినే నువ్వే నేనే
నిన్ న్నిన నిన్ అమ్మాయిలకి అర్థం చేసుకోవడం రాదు.
అబ్బాయిలకన బలే వచ్ శని
యు నో దట్ అబ్బాయిలు ఆణిముత్యాలు.
తెలుసు నువ్వు పెద్ద అనిముత్యం.
బౌసా కోహినూర్ డైమండ్ పేరు పెట్టాల్సి వస్తే నా పేరె పెడతా యశ్వంత్ రాజ్
తెలీదు
అందుకే చెప్తున్న
హ్మ్ ఓట్స్ ది జూస్ బాగుందా ఇట్లా బాగుందా
ఇట్లే బావుంది నాకి
హు పావని ఎట్ల చేస్తుందంటే ఓట్సు ఆ నెక్స్ట్ నేను కర్ ర్యాలో కాల్స్ చేస్తానే అప్పుడు చెప్తా టెన్ మినిట్స్ అయింది కట్ చెయ్
అవునా కట్ చేస్తా ఒక టూ మినిట్స్ ఆగు లెవెన్ కి జేస్త లెవెన్ కి కట్ చేస్తా చెప్పా
అ ఫస్టు వాళ్ళ హాష్
సరేలె వద్దులే వెయిట్ వెయిట్ నువ్వు చెయ్యి అయితే నువ్వు ఎవరి నంబర్ కి చేస్తావ్
ఈ నంబర్కే
ఆ సరే నా నెంబర్ కి చెయ్ హ్మ్